వినిపిస్తుందా అండి, చెప్పండి.
ఆ ఏం చేస్తున్నారు.
ఏం చేయలేదండీ మీరు.
నేను కూడా ఏం చెయట్లేదండి రీల్స్ చూసుకుంటూ ఉన్నా యూట్యూబ్. హలో
ఆహా యూట్యూబ్ లో షార్ట్స్ కదండి వచ్చేది రీల్స్ కాదు కదండి.
కిందికే వస్తయి కదా షార్ట్స్ అంటేనేం యూ ఇంకా రీల్స్ అంటేనేమి.
రీల్స్ అయితే ఎన్ని సెకండ్స్ అయినా పెట్టుకోవచ్చు అండి, షార్ట్స్ అని అట్లా అట్లా కాదండి అట్లా. షార్ట్స్ అట్లా ఉండదు అవునండి యూట్యూబ్ లో షార్ట్స్ అం టారు ఇన్స్టాగ్రామ్ లో
ఆ అది తెలుసు నా కూడా తెలుసు. మీరు ఎక్కువ యూట్యూబ్ చూస్తారా, లేకపోతే ఇన్స్టాగ్రామ్ చూస్తారా.
నేను ఇన్స్ట్రా గ్రామే చూస్తా అండి.
అవును మీరు ఆ చెప్పండి.
చెప్పండి.
ఆ మీరు షాపింగ్ చేస్తారా ఎక్కువ.
ఆ బ్రాండెడ్స్ మంచి మంచి బ్రాండ్స్ బాస్ ఇట్లాంటివి చేస్తానండి.
ఎంత టైం పడుతదండి మీరు షాప్ చేయనీకి.
నేను షాపింగ్కెళ్తే నేను ఒక ఫోర్ అవర్స్, ఫైవ్ అవర్స్ తీసుకుంటానండి.
అమ్మో అమ్ వాళ్ళు కాదు మీరే ఎక్కువ టైం తీసుకుంటునట్టున్నారే
నాకు నచ్చవండి అంత త్వరగా ఏమీ
హూమ్
నాకు నచ్చ నచ్చినవి దొరకాలంటే కొద్దిగా టైం పడుతాందండి
అక్కే
నేను గుచ్చిను అలెన్సోలు యుఎస్ ప్ లు ఇలాంటివి మాత్రమే కొంటానండి నేను వేరే బ్రాండ్స్ ఏవి కొననండి ఇంకా పూమాను ఇవన్నీ ఉంటాయి కదండి
ఉహూ
ఇట్లాంటివి హూ మంచి మంచి కాస్ట్లీవి కొంటానండి నేను
ఏ
మీరు అండి
నేను నేను స్ట్రీట్ షాపింగ్ ఎక్కువ ఇష్టపడతానండి
ఎందుకండి అలా
ఏ ఎందుకు మనం వేసుకునే బట్టలకి ఎందుకండి అంత కాస్ట్ పెట్టాలి అదేదో గోల్డ్ పైనో సిల్వర్ పై ఇన్వెస్ట్ చేస్ తేన్న పనికొస్తది నేనెక్కువరోజులు బట్ ఏసిందే ఏస్ రీపిట్ చేయాలనుకోను కాబట్టి నాకు బ్రాండ్ తో అవసరం లేదు ఇప్పుడు స్ట్రీట్ షాప్ షాపింగ్ చేసాను అనుకోండి
వునా అండి చాలా ముందు చూపు అనుకు ముందు చూపు అనుకుంటానండి మీకు
హా కానీ ఇప్పుడు నార్మల్గా మనం స్ట్రీట్ షాపింగ్ చేసే కావలంటే అంటే ఎక్కువ డబ్బులు బొయిన ఇన్వెస్ట్ పెట్టల్సినవసరం ఉండదు నార్మల్ ప్రైజెస్ కే వచ్చేస్తాయి అదే మనం షాపింగ్ మాల్స్ కి కెళ్ళామను పొండీ వాడు ఏసి ఖర్చులు కి ఏసి ఖర్చుల్ నిద్ర ఇంకా
అలాంటిదాన్ని షా షాపింగ్ మాల్ కి పోనండి నేను షాపింగ్ మాల్ కి పోను బ్రాండెడ్ స్టోర్స్ కి బయట పెట్టింటారు కదండి
అంతే మరి దాని కాస్ ప్రే మనకి బట్టల పైన ఏస్తారు. వాళ్ళ రెంటు వాళ్ళ ఏసీ చార్ జెస్ ఫ్యాన్ చార్జెస్ అంటారు లైటనింగ్ ఇవన్నీ కలిపి అన్ని ఎక్స్ట్రా చార్జెస్ దీనిమీదికి
వెళ్తే నేను కార్ లోనే వెళ్తానండి బైక్ లో ఇలా వెళ్ళన్నా నేను
చాంజ్ ఎక్కువ అయిందండి ఇది మా
మ్ అంటే లేదు లేద లేదు లేదండి గొప్ ప్పలేం లేదండి ఇట్లా నేను వెళ్లేది అలానే అట్లా అలా చెప్తున్నానండి.
ఓకె
ఉ మీకెలా తెలుసండి మేము గొప్ పల్ చెప్పేది
నేను చెప్తున్నా గొప్ ప్పులు చెప్పుకోవద్దని మీర్ చేసేటివన్నీ ఇక్కడ చెప్ ప్పాల్సిన అవశ్రం లేద్ దు అందుకని చెప్తున్నా అ ఆ
ఆహా ఓహో అలా అని నాకు తెలిదండి.
ఉం
ఉ
తప్పుకోకూడదండి మనం ఎప్పుడు ఎలా ఉన్నా సింపుల్ గానే ఉండాలి. నేనైతే దగ్గర్లో ఉంటే బై వాక్ ఎల్లెస్ వచ్చేస్తాము అట్లా ఫ్రెండ్స్ తో లేదనంటే ఇంగ ఆటో బుక్ చేసుకొని త్రీ మెంబెర్స్
షాపింగ్ చేయాలంటే బెంగళూర్ వెళ్తామండి మేం నార్మల్ గా మేము ఇక్కడ ఇక్కడ అనంతపుర్ లో అంటే బెంగళూర్ లో బ్రాండెడ్ స్టోర్స్ ఇట్లా పూమా ఇవన్నీ ఉంటాయి కదన్వి స్టార్టింగ్ లోనే దేవనహల్లి దగ్గర అక్కడ అక్కడ వెళ్ తామండి మేము ఇక్కడ కార్ ఏస్ కొన్ని డికాత్ లానికి అట్లా ఇక్కడ నుంచి కార్ తీసుకుని వెళ్తాం అండి మేము షాపింగ్ చేయాలంటే నేను చె బెంగళూరు లోనే షాపింగ్ చేస్తామండి. ఇక్కడ ఇక్కడ చేయం మండి ఇక్కడ ఏమంతా దస ఫస్ట్ కాపీ షిట్ అట్లా అన్ని ఉంటాయండి అందుకే ఇక్కడ మేము తీసుకోము అక్కడ తీసుకుంటం
హ్ హ్
ఇంకేంటండి
ఆ నేనైతే నాకి నాకు మాక్సిమం ఇంకా ఆ టైమ్ ఉం నంటే ఎక్కువ ఆన్లైన్ లో ఇట్లా ఆర్డర్ పెట్టుకోవడం. అట్లా చేస్తానండి. ఆన్లైన్ లో అయితే తక్కువ ప్రైజేస్ కి దొరికేస్తాయి మనం ఎక్కువ వెళ్లాల్సిన దూరం వెళ్లాల్సిన అవసరం ఉండదు. మనం ఇంట్ల కూర్చొని మంచిగా ఆర్ ర్డర్స్ పెట్టేస్కు కోవచ్చు బాగా అనిపిస్తది. అన్నమాట నాకు మనకు నచ్చి నట్టు వన్నీ తీసేసుకోవచ్చు. అన్నమాట ఇంక మనం కాబట్టి నేను ఇప్పుడింగ ఆన్లైన్ షాపింగ్ ప్రిఫర్ జేస్తున్నా అన్నమాట ఆన్లైన్ లో కూడా నేను ఇంకా మీ త్ర ఆజియో అయితే ఏమన్నా పండగల ప్పుడు ఆఫర్స్ ఉంటాయి. కాబట్టి అలా ఆప్పుడు పెడతాను. లేద అని అంటే ఇంగ మీషో ఎక్కువ యూజ్ చేస్తాను. మీషో ప్రొడక్ట్స్ కూడా నాకు బాగా నచ్చు తాయి అన్న మాట
అవునా అండి
అందుకు నేను మీషో ఎక్కువ యూస్ చేస్త స్తాండి మీషో లయితే మనకి మంచి అఫోర్డబుల్ ప్రైసెస్ లోనే దొరికేస్తాయన్నమాట క్లాత్ కూడా ఈ మధ్య మంచిగానే వస్తుంది ఆ అందు ఇంక నేను బట్టలకి అంత ఎక్కువ పెట్ట బట్టలు కొనడం నాకు చాలా ఇష్టం అన్నమాట ఇంకా అమ్మాయిలు అని అంటే తెలుసు కదా ఎన్ని బట్ ఇల్ల ఉన్నవాళ్లకు బట్ ట్టలు లేవు
అవునండి అవునండి అవునండి మీ అమ్మాయిలు అంతా అంతేలెండి
ఆ అమ్మాయిలాండి మామూలె అండి ఇప్పుడు లాజిక్ ఏంటి తెలుసా ఇప్పుడు మనము ఇప్పుడు ఏదైనా ఇప్పుడు మనం ఓక ఒక ఫంక్షన్ కి వెళ్ళామని అంటే ఇప్పు ఒక డ్రస్ వేసామన అండి టే ఇక అంత నెక్స్ట్ టైం అలా వే ఫక్షన్కిళ్ళినప్పుడు అడ్రస్ రిపీట్యూడదు ఎవరైనా చూారంటే మీ పిల్లకి ఎవరైనా చస్తారంటే ఏమి ఈ పిల్లకి బట్టలు లేవా ఎందుకు అది వేసుకొచ్చింది రిపీట్ చేస్తుందిని అనుకుంటార ఏమో అని
మేమైతే మే మేము అట్ల కాదండి ఈరో వేసుకునేది రేపుడు వేసుకు తీసుకుంటామం రే ఫంక్షన్ గా అది
అబ్బాయిల అంతా ఎవరు పట్టించుకోవారండి, అమ్మాయిలనే ఇంక చూస్తారనమా వాళ్ ఏం వేసుకున్నారు ఆ పిల్ల ఏం బట్టలు వేసుకున్నారు, ఏం నగలు వేసుకయింది, ఎంత వే అట్లనే ఉంటాయన్నమాట చూపులు అలా అనమాట ఆ అలా
క్వాలిటీ లేదా అండి
అలా ఉండది ఆ అబ్బాయిలు ఏముందండి ఒక షర్ట్ ఒక ప్యాంట్ ఆ స్పెసిఫిక్ రీజన్స్ ఏమి ఉండది ముందు నుంచి అమ్మాయిల అంటే కొంచెం
మీరు విజయ్ దేవరకొండ రష్మిక మ్యారేజ్ చేస్తున్నా అ
ఆ చూసాను, అదే మరి నేను చెప్తుంది ఒకప్పుడు అంటే ఒకప్పుడు అది కాదు, మాములుగా ఎప్పుడు అమ్మాయిలకి ఎక్కువ జ్యవలరీ ఏది చేసుకున్నట్టువగా చూస్తున్నాము కానీ ఇంక ఫస్ట్ టైమ్ విజయదవరకొండా ఒక కూడా ట్రెడ్స్ట్ సెట్ చేశాడ అనమాట ఇం జువెలరీ అంటే అమ్మాయిలకే కాదు
రియాలిటీనే బట్ దాన్ని ప్రూవ్ చేసినదండి అంతే
అదే అండి అది నేను చెప్ చెప్తున్నాను ఇంతవరకు ఎవరు ఇవ్వలే వయ్యలేదు
ఉండాలి ఏదైనా ఈక్వాలిటీ ఉండాలండి అమ్మాయిలకే ఎక్కువ అని అమ్మాయి అబ్బాయిలు కూడా ఉంటారండి ఎందుకంటే వాళ్ళు అన్ని చూసుకొని వాళ్ భార్యల కోసం పిల్లల కోసం అన్ని చూసుకొని వాళ్ళు అట్లా తయారయిపోయినారండి అంతేగాని వాళ్ళకని వేసుకోకూడదు అట్లాంటివన్నీ ఏమి ఉండవుండి వాళ్లకి ఉంటాదండి కాకపోతే వాళ్ళన్ని చూసుకొను అన్ని ఆ నా భార్య హ్యాపీగా ఉంటే నేను హ్యాపీగా ఉంటాను అని చెప్పేసి అట్లా అయ్యి అట్లా అట్లా చేంజ్ అవుతూ చేంజ్ అవుతూ చేంజ్ అవుతూ లాస్ట్ కి ఇట్లా అయిపోయిందండి షర్ట్ ప్యాంట్ వేసుకుంటే చాలా చోటు
కఉమ్ అదే చేస్తారు కదా ఇంకా అబ్బాయిలంటేనే సాక్స్ఫైజ్ అన్న మాట పక్కనుండే వాళ్ళు బావుంటే చాలు అని ఫీలావుతారు అనమాట నానవాళ్ళు కానీ అట్లా
ఉమ్ ప్చ్ నాన్న కూడా అంతేగాదండి లోప్ పల చినిపోయిన బనియన్ వెస్కొని గాని పైకి మాత్రం బావున్ టారు
అదే ఇప్పుడు అందరు ఫాధర్స్ అంతే బ.. వాళ్ళు ఎలా ఉన్నా పిల్లలు మంచిగుంటే చాలు పిల్లలు మంచి బట్టలు కొనిస్తే చాలు అన్నట్టే ఉంటారు అన్ మా
పిల్లలు, భార్య కూడా అండి భార్యను కూడా మంచిగానే చూస్కుంట్
ఒక స్టేజోచ్చి వాళ్ళు సెటిలయ్యేంత వరుక్ కు పిల్లలు బావుండాలి వాళ్ళకు నచ్చినవన్నీ కొనిపెట్ట్ ట్టాలి వల్కకుందో లేదు ఫీజుల్ కరెక్ట్ గా కడ్ త్ తున్నామా లేదో ఒక నా బిడ్డలు ఒక్కమాట కూడా అనిపించుకోకూడదు అని ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాడు పాపం ప.. ఫాదర్ అనేతను హుమ్ లైఫ్ లాంగ్ ఆ.. బ.. బరువు బదిత్ త్ లనుకుంటూ ఎప్పుడూ పెళ్ళాం పిల్లల్ గురించి ఆలోచిస్తూ ఉంటాడనమాట్ ట తన కోసమంటే ఎప్పుడూ థింక్ చేస్కోడు అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అనంటే పెద్ద వాళ్ళంటే ఇంగా తెల్సిందే గదా వాళ్ళక్ వాళ్ళు చూస్కుంటారు బట్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అన్ త అంతే ఫస్టు భార్య పిల్లలు వీళ్లే వీళ్ళన్ చూస్కున్నాకే తన గ్
అదా అండి మీరు చెప్పారు కదా ఇందాక మీరు ప్చ్ ఆ మగ్ మగవాళ్ళకి ఏముంటాయి అంతా ఆడవాళ్ళక్
అంటే నేను మ్యారేజ్ గురించి చెప్పట్లేదు లేద్ నేన్ మ్యారేజ్ గురించాప్
ప్చ్ మ్యారేజ్ అనే కదాండి డైలీ లైఫ్ కూడా చాలా వాళ్ళ
డైలీ లైఫ్లో ఎవ్వరు గోల్డ్ అంత్ తా వేస్కొని ఉండరు నేను నేను నార్మల్ లైఫ్
అంటే ఏస్కోవాలని ఉంటదండి ఏస్కోవాలని ఉంటది ఇప్పుడు రాజ్ ు రాజుల కాలంలో పెళ్లిళ్ళ చేసుకున్నప్పుడు అప్పుడు అంతా కలిసి కట్టుకుంటారు మంత్రి ఓ లాగా రాజు ఓ లాగా ఉంటాడా అండి అందరూ ఒకటేలాగే ఉంట
నేను అదే అండి చెప్తున్నాను నార్మల్ ఉన్నప్పుడు వేస్ తీకోవాల్సిన అవసరం లేదు నార్ల్ నార్మల్గా ఉన్నప్పుడు అమ్మయి కూడాన్నా డైలీ ఏం నగలేం దిగెస్కోరు
ఆహ ఎప్పుడన్నా ఫంక్షన్ లో పెయినప్పుడే అండి, నేన్ పెళ్ళిలో ఒకటే కదండి ఫంక్షన్స్ కి అన్నిటికి
హు
రాజులు ఇప్పుడు ఏదన్నా ఫంక్షన్లకి పోయినప్పుడు దాన్లొకి దీన్లోకి పోయినప్పుడు అవున్ని చేస్సుంది కదండి ఎప్పుడు, అన్నీ తీసుకొని పోతంట్రి
ఉ
ఇప్పుడు అలా కాదు కదండి, ఇప్పుడు అంతా చేంజ్ అయిపెంది, అదే సాక్రిఫైస్ చేసి చేసి చేసి అట్లా అయిపోయిందండి.
అవునైను
ఉ, ఇప్పుడు అబ్బాయిలు కూడా తి ఎస్కోవాలా బ్రాండెడ్ బట్టలు ఎసుకోవాలా ప్రతొక్కరికి ఉంటాయండి. ఎందుకంటే అది చ్ కామన్ వాళ్ళంతా సాక్రిఫ్రెస్ చేసుకుని ఏ మనకు లేకపోయినా సరే నా పిల్లలు బావుండాల నా భార్య బావుండాలనే చేషనే ఉందండి. ఆ
ఉ
మ్మ్
ఓకే అండి అంటే జె జెండర్ డిస్క్రిమిష్ చని కాల్
ఉందండి, అది చాలా ఉందండి. అదీ అదీ ఈ క మంలో పేరెంట్స్ కూడా చ్ అట్లా అయిపోయినారండి. తె సరే అండి మరి
ఓకే అండి థ్యాంక్స్ అండి మీతో మా నం బాగనిపించింది.
ఆ ఓకే అండి, యూ టు అండి టేక్ కేర్ బాయ్ బాయ్ బాయ్
క్యు అండి బాయ్
థ్యాంక్ యూ సో మచ్ అండి బయ్.
బాయ్